హలో హలో హలో హలో ఆ హలో ఇనిపిస్తుందా ఇనిపిస్థాన్ దా నీకి హలో వినిపిస్తన్ హలో హలో వాతు హలో
హలో
ఆ హలో నవాస్ నవాయిస్ వినిపిస్ న్న
మణిపిస్
ఆ ఎదన్నా నాకొక వంటలో హెల్ప్ చేస్తారా ఏదైనా ఒక తా రెసిపి
మ్మ్ చెప్పండి ఏ రెస్ పి కాలం
ఆ నాకు అంటే ఈ చికెన్ ఆ చికెన్ ఎట్లా చేయాలో చెప్తారా మ్మ్ ఎట్లా అంటే స్టార్ట్ టింగ్ క్లాసెస్ చెప్పండి
చికెన్ తెచ్చుకోవాలండి దాన్ని ఉప్పు నీళ్ళలో పసుపేసి బాగా కడగాలండి
మ్మ్
కడుక్కొని
మ్మ్
కొబ్బరి అల్లము వెల్లుల్లి కొత్తిమీరా అన్ని వేసుకొని
ఆ
మిక్సీ పట్టుకొని పేస్ట్
అని మళ్ళీ చేస్తా ఉండన్న టూ మినిట్స్ అ కాల్ మాట్లాడుతాన్నా
ఆ తర్వాత
ఆ సరే ఆ చెప్పండి
ఆ తర్వాత పోపు పెట్టుకుని ఒక కడాయిలో
హ
చికెన్ పోప్లాకెసేసి
హ
చికెన్ బాగా మగ్గిన తర్వాత దాంట్లో వాటర్ అంతా ఇగిరుపోవాలి ఈగిరు మసాలా ట్రై చేసుకోవాలి తగినంత ఒ ట్రాలి గరం మసాలా
ఆ
ధనియాల పొడి
ఆ
ఒక పది నిమిషాలు ఉడికి జి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటదండి
చైర్ అ
ఆ
అ
గ్రేవీ కావాలంటే నీల్ వేసే సుకోవాలండి ఫ్రై కావాలని నీళ్ళు వేసుకునే పనిలేదు
ఆ కానీ నేను ఒక విధంగా చేస్తానండి చికెన్ నేను ఒక విధం చేస్తాను అడి ఆ నేను పసుపు అండ్ సాల్ట్ వేసి ఫస్ట్ కడుక్కుంటాను సేమ్ మీ ఇలాగే ఆ తర్వాత నేను ఆశిక్ చికెన్ పీసెస్ లన్నీ సపరేట్ ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా అంటే మా చిల్లీ బౌడర్ ఇక్కడ డైరెక్ట్ వేకోలి ఎంత కావాలో అంత కూరలో అది వేసుకని కొంచెం పసు సుకున సాల్ట్ కూడాేసు కొన్ని మొత్తం కలిపి ఫిప్ట్న్ మినిట్స్ అలా పెడితే మసాలా అంతా పీసులకి బాగా అంటుకుంటుంది అనమాట ఆ తర్వాత నేను అంటే నేనేం మిక్సీకి మసాలా పట్టుకని సపరేట్ గా ఈ కూరకి ఆ తిరువాత వేసేసుకొని కొ రెండు బిర్యానీ ఆకులు ఆనియన్ వేసేసుకుంటా ఆనియన్ వే
బేస్ట్